హలో హలో
హలో
వినిపిస్తాంద్
హలో
హలో
ఆ వినిపిస్తుందా హలో
వినిపిస్తుంది.
వినిపిస్తుందె ఆ వినిపిస్తుందా ఇంగేమ్మా ఇంగేమ్మా
నువ్వే చెప్పల్ల
ఉమ్ పిల్లలు ఏం చేత్తన్నారు?
ఆడుకుంటున్నారు
ఆడుకుంటున్నారా? ఉమ్
ఎంతుకెళ్లారు?
ఆ మేమా వచ్చినాం వన్కి వచ్చినాం నాకివ్వి మళ్ళీ మార్నింగ్ హిడ్డేక్ ఎక్కువయింటే చానా మళ్ళీ హాస్పిట్ల్కి పోయింట్నా చూపిచ్చుకోని ఇంగ ఆడ లేేట్గ బజ్జీ ఇంటివి లేలాగపోనా జీప్కొస్తే ఆ అటి నుంచి మా వేరే ఇంకా ఈ పాపని పెలుచుకొని బస్ వచ్చిన లోపల
హ
బస్ కొత్తిమీ నాయన వచ్చింటే రూట్లోకి
ఓకే బబయి నారపా
ఆ
బావన నేను వచ్చింది నీ రోజు రేపు వస్తాను
రే కొత్తా బబ ఇ ఎంత కొత్తా ఇ కంట మన్నాడు అట్టే ఉంటా నేను
నాకు మొన్నాడు ఇ ఇంకా
ఆపప నువ్ ఇద్దరు ఉన్నాండి ముంగేమ ఇంకేమేంటి ఇంకేం మాంటి ఆ ఏం వంట ఏం చేసినా
ఏం తెలేదు పొంగల్ ఉంటద తిన్నాం పొంగల్ పొంగల్ పొద్దున్నన్న చేసుకుందమా పొంగల్
ఆ
ఇంకాదే తింటున్నాం
మీ మామ్ ఫన్ చేసిట నయన్కి
ఏమనియ
వచ్చినారా వస్తానది వచ్చినారా వచ్చినారా అన్నింటి
ఆ ఎందుకంట
ఎవచ్చ అర ఉత్త నడ్ లేవు చింది
ఆహా
ఆంర అఐ ఇదు వంట రే రే మత్తకు రే రేఫ రేపు పోయద అంట ఇప్పుడు అఔపామి మీ ఆ అపాప మీ ఆడబిడ్డల భర్తకి జాబ్ పోయింది
హ
ఆ
అవును
ఇప్పుడు జాపతం లేదా ఇప్పక
ఫిబ్రవరిలోనే పోయింది
ఆ కదిగున్నాడా
ఖాళీ ఉన్నాడు మీ అమ్మ మీ నాయన ఇంట్లో ఉంటే నేను ఊరికి వెళ్ళిపోయి బోర్ వేసుకొని అక్కడే పంట పెట్టుకుంటా అన్నాడు ంట
ఆ
అందుక పంపించేసింది
ఆ
వే లేవురు అయన్న ఆయన్న వంట చేయ్యాలంట మెత్తగాని మాడపడుచు కాని ఉడివే చేయాలంట ఆయన ఉరికే ఉన్నాడని ఆయనే చేయాల
ఉ ఇప్పుడనే ఇంకాయపు చేల్సిండే కదా ఇంకా
పెడి పెనలా కోడి కోతే చేస్తాడు వీళ్ళ ఇ చేసి పెట్టాల్సిన అవసరం లేదు కదా
ఆ అంకేం గవర్మెంట్ జాబ్లి బతకతరుగా
ఉమ్ లేదు అన్న కు ల్యాండు డ్ డబ్బులు బావున్నయి, ల్యాండ్ బావుందాడా
హ్మ్
ఆయనకేం లోటెం లేదు వేరే దాంట్లో అయినా సెట్ చేసుకుంటాడు, వీళ్ళనొదిలిచుకుంటేకి ఆ మార్గం ఉంది
కుంటెట్ల్ ఏది సెట్
ఉంటాది మామూలుగా చిన్న చిన్న లావా దేవులు ఉంటాయి వీళ్ దాంట్లో ఫైనాన్స్ లో మేనేజర్ వాళ్ళకి అంటే ఇట్ల చిన్న చిన్న ఎంప్లాయలకి రవి అట్ల చిన్న ఎంప్లాయ్లకైతే ఏం కమిషన్స్ ఉండవు గాని ఆ స్థాయిలో ఉండేవాళ్లయితే ట్రాక్టర్ని షోరూమ్ వాల్తో మాట్లాడుకొని అట్లలా ఇప్పించుకుంటుంటారు లావాదేలు జరిగే ఉంటాయి అంటాడు రవి అయితే
ఉమ్ అదే జరుక్కోనేటిది జరుకు కొంటె అయిపోయ అయిపోయి జాబ్ లో నుంచి బయటకొచ్చేత్తడు.
తా ఈడ ఒ పిల్లోడికిపోయింది రవి త్తో ప ట్టు పని చేసే అబ్బాయికి జస్ట్ ఆ అబ్బాయి ఇంటి దగ్గర దాక్కోకుండా తోట దగ్గర ఫోటో దీసుక్ న్నడు తోట్లో ఇల్లు ఉంటే ఆ ఇంటి దగ్గరైనా రెండు ఒకటి వాళ్ళవే గదా అన్నట్లు తీసుకున్నాడు. కనీ ఇంటి దగ్గర దీసుకోకుండా రవితో పని జేసే పిల్లోడు ఆ అబ్బాయి ఇంటి దగ్గర గాకుండా తోట దగ్గర తీసుకున్నావేమి అన్నట్లా అదేదో జేస్తే అబ్బాయిది పోయింది ఆ అబ్బాయికి చాలా మంచి తెలుసు ఈడే పన్ జేసేది ఆ పిల్లోడు నుష్ తెట్లేదు కనీ ఆ అబ్బాయి గుడా ఎన్నగు పోయినట్లే పోయింది అందుకే మొన్నా చెప్పులేవ్ ఆడ తే నాలుగు టాక్టర్లు గనపడ్లేదంట ఆ రీజన్తో తీసేసినారాయనని
మావ్ టాక్టర్లు ఉమ్ టే ఎన్న నాలుగు ట్రాక్టర్ల్ను ఏదో చేసినాడు
ఆ అంటే కస్టమర్లు షోరూమ్ వాళ్ళకి వెనక్కి ఇచ్చారంట, షోరూమ్ వాల్కి వేరే వోళ్ళకి ఇచ్చుకుంట నారంట వాళ్ళతో కట్టిస్తాంలే అని, వాళ్ళ టాక్టర్లు పోయినాయి అంటన్నారంట
ఉమ్
సంబ మేనేజర్ వా పైన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాను అంటారంట యాబయి మాకేం చెయలేదు దు అన్నట్లు వాళ్ళు ఏదో నాకు తెలిదక్క అసలేం జరిగిందో కానీ ఏదో మిస్టేక్ ఉంటేనే పోతుంది. మిస్టేక్ చేసిండాలని గ్యారంటయితే గుడా లేదు అన్నారబి ఓసారి
ఆ అ
అయినా వాళ్ళకేం లేంక లక్షపాయి మాట చిల్లర
ఆ
మంచోడక్కా ఆయన్నా
మంచోడు
హ్మ్
హ్మ్
ఇంకొ వీల్నొదిలికుండే కన్నా ఆయన్న ఊర్కోన్నాడు లేక్పోతే కేర దట్ ఇరుక్కోవు గని విల్ని వంక బట్టుకొ వదిలిద్దామని ఆమ అవిడే పంపిచి మా మామని పంపించి రెండు, మూడు నెల్లయింది
ఉమ్
న్ కదలేదన్ జెప్పి ఇం గొడవ పెట్టుకుంటే వచ్చేసింది అది ఊరికి పోకోకుండా ఇన్నాళ్ళు మొపిడ్లో ఉంది రెడ్ నలభై రోజులయింది
ఆ
ఇప్పుడు బోయిందూరికి మళ్ళీ పోతుందంట మోపిడికి ఆడ ఎండగుందంట వాళ్ళకి నేనైతే ఎట్లోత్ తుంటాం మీ అత్త ఉండ లేదు పాప నెల రోజులు ఆడే ఉన్నీలే అంటాన్నాడు ఆయ్యప్పా
ఆ
ఎండంట వాళ్ళది ఒక్కటే కొత్త ఇల్లు ఈ ప్రపంచంలో ఎవరిదే కాని లేదు
ఉ అదే కదా
ఏమన్నా చేసుకోనిలే నాకు సంబంధం ఏ లేదు నా ఇంట్లో కొత్తే అడుగు పెట్టుకోకుంటే చాలు
ఆ అదే
బాగా చేసిన్నాడే నాయనకి ఏమి! ! ! ! ! ! ! ! ! ! పనిలేదా అయప్పకి
పో అట్లా మాటలు మాట్లాడకూడదు ఫోన్ లో అట్లా మాటలు మాట్లాడకూడదు
ఇ మర్చిపోయినా
ఆ ఊ ఇంక ఏమి ఉంటాయ్ అమ్మ
నాయన అడగాలే మమ్మల్నే
రేపు వస్తాడని చెప్తి
ఆ నాకు బ్యాంకు లో అదే ఆ తల్లికి వందనం అప్లై చేసింటే క్యాష్ట్ తప్పు పడింది
ఆ
ఎస్సీ అనీ పడింది
అయ్యో రామా
ఊ అది ఇన్నాళు నాకు లాస్ట్ ఇయర్ ఎందుకు పడలేదా అనుకుంట ఉంటే ఇది తప్పు ఉన్నది అది మార్చేది రా ఎట్లా మార్చాలో తెలియదు అంటన్నారు ఆ సచివాలయం వాళ్ళకి ఫోన్ చేసింటే
కాదు ఏం మేము ఓసి అయింటే మాది ఎస్సీ అనీ ఏంటికి వచ్చింది ఇడా మీరు పోయి
అదే అడిగితే లేదమ్మా మాకేం సంబంధం లేదు మీ స్కూల్ వాళ్ళు ఏది పంపించింటే అది
అది స్కూల్లో పోయి అడగండి మేము
స్కూల్లో నిన్న పాపం పోయింటి మీ స్కూల్ దగ్గరికి అయప్ప నిన్న నే పంపించినేటివి టేల్స్ అన్ని చూపిచ్చినాడు అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి జనరల్ ఓసి అని పెట్టినాడు అయప్ప కానీ దీంట్లో ఎస్సి ఉంది అడా ఎవరు మిస్టేక్ కొట్టినారో అర్థం కాలే
ఆ తల్లి పో తల్లికి వందనం అనేది ఇంగా ఆ పాప బీటెక్ అయిపోయదాక పడుతు తానే ఉంటది నీ ఇప్పుడు తప్పు పడిందంటే ఇంకా పాప బీటెక్ అయిపోయేదాకా డబ్బులు పడవు ఇంగా వందనం
పడవు అక్కా
ఉషా వాళ్ళకి ఎస్సీ పడింది ఆ ఆ సరేలేమ్మ ఊ ఏమోలేండి ఇవి ఇంగో సారీ పోయి ఆ సచివాలయంలో కనుక్కోండి ఇట్లా పడింది అని ఎలకుంట్ల లోనా సర్లే వచ్చినప్పుడు మన్నాడు మన్నాడు పోయి కనుక్కొని రాండి
అదే నాకు రెండు బ్యాంకు లోను పని ఉంది ఎలుక్కుట్ల లోను కనగానీ పల్లెను తగురుకుంటా ఆ పండ్లు చేసుకోవాల్ల పెద్ద సోది అంత ఇంకా ఏం చేస్తన్నారు ఏం చేసినారు తినేకి
ఊ సర్లే ఆ అర్తప్ప ఇ